వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఎవరు పిల్లలు అరుస్తున్నారు పక్కన
హా పక్కన బిల్డింగ్ ల పిల్ల ఏడుస్తుంది కదా వినిపిస్తుంది
ఆహా
ఆ
ఇంకేంటి సమాచారం
మ్ చెప్పాలి వెళ్తా మిసైడు కడతర రాకీలు పండే రాఖి పండగ రాఖీ పండగ బా జరుపుకుంటారా
ఆ చేస్త చేస్తారు బాగ చేస్తారు మాకేం లేరు అన్నయళ్లు లేరు చెల్లెలు ఒకటే ఉంది
ఓకే ఉం మా పాపదలు మ్ అంటే చిన్నమ్మ పెద్దమ్మ కొడుకులకి కూడా కడతరు కదా
మాక్ ఎవ్వరు లేరు అన్నయ్యలు ఎవ్వరు లేరు ఇంకా కడితే బయట కట్టాలా బయట అంటే మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ అలా ఉంటారు కదా
మ్
వాళ్ళకు కట్టాల
ఉం మంచిగ అనిపిస్తది కదా అది పండగ రాఖీ పండగ
బాగుంటది కానీ అన్నయ్యలు తమ్మల్ తమ్ముళ్లు ఉండే వాళ్ళయితే బాగుంటారు బా సరదా సరదాగా బాగుంటది
బాగుంటదా బాగుంటదా మాకైతే ఇంకా పండగస్తాందంటే సంబరం మాకు ఒక అన్నయ్య ఉన్నడు మేము బయట ఎవరి గట్టం కానీ ఇంకా మా అన్నయ్యకె ఇంకా ఆయన ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంటది మా ఈన్నే హైదరాబాద్లనే ఉంటరు ఆ ఇంకా నేను పొద్దుట్నే పూజ చేసుకొని మా మా సార్ వాళ్ళ ఆడపడుచులు మా మాకు ఆడపడుచుల్ లేరు మాయన వాళ్ళకి ఇంకా ఎట్ల మా సైడ్ ఏందనంటే పా పాపలు కూడ కడతరు నాన్నలకు ఇప్పుడు మా అమ్మాయిలు కడుత తరు మా సార్కి
ఆహా
ఆడపడుచులెక్కనే మా ఇంటి ఆడపిల్లలెక్కనే మనం
అవునవును అవును అవును అవును అది బాగుంటదబ్బా మీ సైడ్ బాగుంటది అది
మా పిల్లలు కడతరు మా పిల్లలు కట్టిణంక మా బావాళ్ళ కూతురు కూడ అస్తది మా మరిది వాళ్ళ కూతురు మా బావకొక బిడ్డుంది ఒక కొడుకు మా మరిధిక్కూడ ఒక కొడుకు ఒక బిడ్డ వాల్లిగ పిల్లలు కూడ మా ఆయనకు వచ్చి కడతరు మా పెద్ద నాన్న అనేషి మళ్ళీ మా పిల్లలు కూడా వాళ్ళ వాళ్ళ కొడుకులకి వెళ్ళి కడతరు వాళ్ళకి ఒక్కొక్క బాబు ఉన్నాడు మా మా ఇద్దరు పిల్లలు కూడా మంచి డ్రెస్లేస్కోని వాళ్ళ అన్నయ్య కోసం మంచి రాఖీలు స్వీట్ బాక్స్ తీసుకోని ఇంగ ఎళ్తరు ఆ ఎళ్తరు వెళ్ళినంక ఇంకమ్మా మా బావ కొడుకయినె పెద్దయిన ఆయనకు గట్టినంక మళ్ళ ఇంకొక ఆయనె మరిది కొడుకున్నడు ఆయన గడతది ఇంక ఇల్లిద్దరిని ఇక్కడ వదిలేషి నేను మా అన్నయ దగ్గరికి ఎల్పోత హుహా అట్ల మరి వాళ్ళు వాళ్ళ వాళ్ళని తీసుకొని పోవాలంటే అవ్వదు కదా ఇక్కడ వాళ్ళకి కట్టాలి అక్కడ వాళ్ళకి కట్టాలి అని అంటే ఇంకా వాళ్ళు కట్టుకుంటర అనేసి ఇం వాళ్ళయి వాళ్ళకి సపరేట్ పెట్టి ఇంకా నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్తా వెళ్ళసరికి మా అన్నయ్య రడి రెడీగా ఉంటడు ఆఫీస్కి వెళ్లి వస్తడు ఫోన్ల మీద ఫోన్లు చేస్తడు ఇంకెప్పుడు వస్తవు ఇంకెప్పు
హుహు అదే చూడు అదొక ఆనందం మన అన్నయ్య ఉంటే అదొక ఆనందం
అదే అదే మా పిల్లలలకు మా ఇంట్లో ఎవరు లేరు కదా అని మా ఒక ఇంకా ఫస్ట్ ఫస్ట్ మా చిన్న పాప పుట్టినంక ఒక వన్ ఇయర్ కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉండేను వచ్చింది నాకు కూడా నేను ఏడ్చిన బాధ అనిపించింది నాకు గానీ ఇంకా తర్వాత మా మా తోటి కొడల్ల కొడుకులు ఉన్నరు ఇంకా వెళ్తరు పిల్లలు వస్తరు ఇంకా అంతే
ఉ
ఉ మళ్ళీ ఏదావిధగా అక ఆ ఇ మళ్ళ యద విధిగా కట్నాలు కూడా ఇట్లలనే పెట్టుకుంటరు ఒకరికొకరు ఇప్పుడు మా బావ కూతురు వచ్చిందనుకో మా ఆయన కూడా పెడతడు మళ్ళ మా పిల్లలకు వాళ్ళు పెట్టుకోవడం ఈగ సేమ్ ఇంట్లో వాళ్ళ లెక్కనే చూస్త స్తారు కాబట్టి ఇగ పెద్దగ ఏమ్ అనిపియ్యది ఏదైనా కొంచం తేడా చూస్తే బాధ అనిపిస్తది కదా
అవునవును
అట్లా ఉ అట్ల జరిగితే కానీ నాకు ఇంకొకటి ఏంటిదంటే ఇప్పుడు బస్సుల్లల్ల ప్రయాణం చేస్తుంటే ఆ అరే ఆ ఇంకా రాఖీ పండుగ టైమ్లా ఇంతింత ఇంత చాలా ఏజైనా ముస్లోల్లు కూడా వాళ్ళ అన్నయ్యలా కోసం వెళ్తారు చూడు నాక అది ఎంత చాలాగా మంచి అంటే మంచిగా అనిపిస్తది తెలుసా ఆమె ఎన్ని ఎన్ని రోజులసుంది ఆల్లమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అని చూస్తది కావచ్చు రాఖీ పండుగ రాగనే చతగాకున్నా కూడా అసలు చాతన అసలు ఓపిక కు ఉండదు అయినా కూడా ఆమె ఓ సంచి పట్టుకోని మంచిగా గా నిండుగ రెడి అయి మంచిగ వెళ్తది ఆ ఎటు పోతున్నావ్ అమ్మా అని పలకరిస్తే మా అన్నయ్య లేడా అంటది అల్లు బలే అనిపిస్తది నేనయితే కావాలని కూడా పలకరిస్తా పండగప్పుడు అట్లాంటి ఒళ్ళు కనిపిస్తే పలకరిస్తా అంటే ఆళ్ల ఫ్యామిలీ గురించి ఇంగ అంత ఫ్యామిలీ గురించే మాట్లాడుతరు కదా టైమ్ లో ఆ పండగకి మంచిగ అనిపిస్త చ తెలుసా అమ్మా ఒకసారి బస్లా
ఇద్దరున్నారు
ఆ ఒకసారి బస్ ల అదే స్టోరి ఇంకా మళ్ళా రిటర్న్ లో మళ్ళా గిఫ్ట్ల గురించి కూడా ఏం పెట్టిర్రు ఏం చేసిుర్రు మళ్ళీ ఆముచ్చట్లు కూడా
ఆహా
ఆ ఏం గిఫ్ట్లు ఏమి ఇచ్చిల్లు మీ అన్నయ్యలు ఏం పెట్టిళ్ళు అట్ల కూడా మాట్లాడతరు ఏమి ఇచ్చిన ఇయ్యకున్న అదొక రకమైన మనకు ఈ ఫెస్టివల్ ఇచ్చినట్టే కదా ఇప్పుడు వాళ్ళు
అవునవును
ఇప్పుడు రాఖీ పండుగ అనేసి మన అన్నయ్య వారి దగ్గకి పోతున్నాం అంటే అన్నయ్య ఉంటేనే మనం అమ్మ వాళ్ళ ఇంటికి అన్నయ దగ్గరికి వెళ్తాం కదా
అవును లేకపోతే పో మాలంటోలు అయితే ఆడపోతరు మేము అసలుపోలేం కదా
ఆ అదే అనిపిస్తుద ఏదో పెడితేనే ఉంటదా ఏం పెడితే ఏంటి పెట్టకుంటే ఏంటి ఇదిొ ఒక రోజు గుర్తు చేసుకొని వస్తాం కదా ఎక్కడన్నా గాని అని అనిపిస్తుది నాకైతే అట్లా అనిపిస్తుది
అవును చాలా వరకు అట్లనే ఉంటది
ఆ అట్లా
అయినా ఎంతైనా అన్నయ్య తమ్ముడు ఉండాలబ్బా
ఉండాలి కదా ఏదైనా మనకి ఏదైనా ఆపదవ వచ్చిన చేసినా ఉంటే కొంచెం బాయస్ ఉంటే కొంచెం
మనకంటూ తోడున్నాడు అనే ఇదిలో ఉంటాం మనం
హ్మ్ అవును అే
అందులో వీళ్ళు అబ్బాయిలు కూడా ఎట్లంటే అన్న న్నయ్య చెల్లి ఉందంటే అరే చెల్లి ఉంది చెల్లి వీలువల్ల ఆడ అంటే అమ్మాయి విలువలు తెలుస్తాయిన్నమాట ఒకంటికియ మనం ఒకంటికి పోతే అమ్మాయిలు ఒక ఇంటికి పోతే వాళ్ళు ఎక్కడ చెల్లిని ఎలా చూసుకున్నారో మనల్ని అలా చూసుకోవాలి కదా అన్న ఫీలింగ్ బాగుంటది
అదే అదే
మా వారికి కూడా లేరు ఆడపిల్లలు లేరు వాళ్ళ ఇద్దరు అన్నాయిలే
ఆహా హా
ఇంకా వాళ్ళకి ఆడపిల్లల విలువలు తెలియవు కదా ఎట్లా వాళ్ళ సమస్యలు ఎట్లా ఉంటాయి
ఏంటి అనేది ఆ
చాలా వరకు మేము అదే అనుకుంటాం ఒక అమ్మాయి అబ్బాయి అయితే చాలా బాగుంటది
లైఫ్లాంగ్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే ఇంకా లైఫ్ మంచిగా ఉంటాయి మ్మ్
ఆ
ఏదేమైనా ఆపద వచ్చినప్పుడు మా అన్నయ్య ఉన్నాడు మనసులో ఉన్నట్ల ఒకరికొకరు హెల్పింగ్ నేచరు ఆడపిల్లలు కూడా బెట్ బెటరే కాకపోతే ఏందనంటే ఆడపిల్లలు బయటికి వెళ్ళలేరు తిరగలేదు చేయలేరు ఎవరికి ఎకైనా ఎదురు మాట్లాడాలంటే మాట్లాడలేరు ఇంకా అబ్బాయిలియె అంటే ఏవ్ ఏ ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేసుత్తరని అంతే
ఇంగిప్పుడు ఆడపిల్లలు గాని అట్లే ఉన్నారులేబ్బా
ఆ ఇప్పుడు ఇంకంతే వీళ్ళు కూడా స్టడీని బట్టి వీళ్ళు కూడా తయారవు తరు ఇంకట్లనే
అట్లా ఉండడమే మేలు చాలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డం
ఆ
వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం ఆపదలు వచ్చిన వాళ్ళంతకు వాళ్ళు ఎదుర్కోవడం చాలా వరకు బెటరు
మ్మ్
ఇంకేమంటే సిటీస్ లో మనం అమ్మాయిల్ని ధైర్యంగా పంపించలేం కదా
అవును
ఈ మగపిల్లలు ఇంగ ఈ మధ్య చాలా దారుణంగా తయారైతున్నారు
మ్మ్
ఇంగట్లా కొంచెం ఆలోచిస్తారు ఆడపిల్లలు వున్నవాళ్ళ తల్లిదండ్రులు
అవునవును అయినా ఇప్పుడు ఇంకా అన్ని వచ్చినాయిలె ఇప్పుడంతా ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు మనం ఎడికైనా ప్రయాణం అయితున్నాం అంటే కూడా మనకు అన్ని అవైలబుల్ ఉంటాయి కదా రా డ బుక్ చేసుకున్నా ఏది చేసుకున్నా కూడా ఇప్పుడు లైవ్ గనిపిస్తుంది కదా ఎక్కడ చేరింద ఏడుంది ఏంటి అనేసి
అవును ఆటో ఎక్కడుంది అందులో మనం బస్ లో పోయినామంటే ఆ జి. పి. ఎస్ పెట్టనామంటే మన వాళ్ళకి లొకేషన్ మొత్తం తెలిసిపోతుంది
ఆదో అట్లోచ్చింది కాబట్టి సరిపోయింది అనిపిస్తుంది ఇప్పుడు మేము అంతే దిగుతామా ఊరికెళ్ళి ఫస్ట్ అప్పుడు దిగినంకా మంతే బుక్ చేస్తే ఆ చూసుకుంటాడు ఇంకా రీచ్ అయ్యే వరకు అట్లా
వీళ్ళకు కొంచెం కంగారు కంగారు ఉంటారు ఆగమాగం ఉంటారు ఓ పక్క డ్యూటీలని వెళ్ళిపోతారు పక్క మనం పోయినామంటే వీళ్ళకి ఆగమాగం ఉంటాది
అవునవును
అరే ఎట్ల పోతుంధో ఏమో ఒకతే కదా అన్నట్టు ఫీలింగ్
మ్మ్
మా ఇంట్లో అయితే భయపడతారబ్బా ఒకదాన్నే మాకు ఎంతలేదన్నా మాకు ఇక్కడ నుంచి ఒక నాలుగు వందల కిలోమీటర్లు మా అమ్మగారి ఇంటికి పోవాలన్నా నాలుగు వందల కిలోమీటర్లే అత్తగారి ఇంటికి పోవాలన్నా మూడు వందల యాభై అట్లా వస్తది
ఉమ్ ఉ
ఇంకా ఆ వెళ్తా తప్పదు కదా ఇంకా మనకి ఇంకా ప్రతి చిన్నదానికి వీళ్ళు రావాలంటే రాలేరు కదా
ఉహు ఏదైనా ఉ ఉంటే పండగలు పూజలు నీవే వెళ్ళాలా
అంటే అట్లేం లేదు మొన్న అంటే మొన్న వెళ్లేేసి వచ్చినా అనమాట మా అత్తయ్య గారిని వాళ్ళ అదే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికేళ్ళేసి వచ్చా
ఉహు ఓకే ఆహా మీకు ఇప్పుడు ప్చ్ ఏదైనా సంథింగ్ పూజలు అట్లా ఉంటాయి కదా ఈ పండగకి పూజలు అనే ఇట్లా ఉండయా
ఆహా అట్లే ఏం లేదు
ఓకే అంత లేకుంటే ఏం కాదు
అట్లేం లేదు అవే పూజలు ఇంకా అట్లేం లేదు ఇంగ పోతే మేము ఎన్ ఎప్పుడు పోతాం వినాయక చవితికి పోతాం తర్వాత సంక్రాంతి పోతాం ఇంకా మధ్యలో అంటే దసరా
ఉ
అంతే
వినాయక చవితి బాగా జరుగుతదా
ఆ బాగా జరుగుతది ఇంకా అందులో మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో అయితే లడ్డూనే ఎంత లేదన్నా ఎనభై ఐదు వేలు పోయింది మొన్న
మా కూడా ఇక్కడ లా ల్యాక్స్ లాల్లో పోతాది తెలుసా సిటీలా లాక్స్ లల్లో పోతుం
కొంచెం ఎట్లయినా తెలంగాణ సైడ్ వినాయక్ చవితి బాగా చేస్తారు లెవెన్ డేస్
ఆ లెవెన్ డేస్ కంపల్సరీ నావరాత్రులు అంటే నైన్ నైన్ డేస్ కంప్లీట్ అయినంక టెన్త్ డే తీసిం సరే ఇంకా దేవుణ్ణి మంచిగా మంచిగా సాగానంపుతారు పులిహోర చేస్తారు కంపల్సరీ ఇంటింటికి లడ్డు పులిహోర ప్యాకింగ్ చేసిస్త తారు దేవుడి పూజలు కూడా మార్నింగ్ చేస్తారు ఈవినింగ్ చేస్తారు పూజ కంపల్ దంపతులు కూర్చొని పూజ చేస్తారో ఆ పూజ మాత్రం కంపల్సరీ వన్ అవర్ పడుతది తెలుసా వన్ అవర్ ఉ చాలా బాగా చేస్తారు వన్ అవర్
ఎంతైనా తెలంగాణ పూజలు తెలంగాణ పూజలే అబ్బా
హ హ నచ్చుతాయ
ఆ చాలా వరకు అంటే ఎట్లా అంటే దంపతులే కూర్చుంటారు కదా ఒకరున్నా ఒకరు కూర్చోలేరు
ఉ
అలా
అవును ఒకరు కూర్చొనినికి రాదు ఇద్దరు కూర్చొని
ఈ నోములు అంట వ్రతాలు అంట
ఆ అవును ఇప్పుడు ఏ కొత్తగా ఇల్లు కట్టుకున్నా కూడా ఇంట్లోకి వచ్చినప్పుడు దంపతులు ఇద్దరు కంపల్సరీ. సత్యనారాయణ పూజ చేస్తారు.
ఆ సత్యనారాయణ పూజ అంటే మాసైడ్ ఎట్లా అంటే. కొంతమంది అంటే లా. ఎలా ఇప్పుడు పుణ్యదానం చేసుకుంటారు కొంతమంది అంతే. ఇం కొంతమంది సత్యనయన్నతం ఇల్లు బాగా కట్టుకున్నారు అనుకో సత్యనయన్నతం. అలా చేసుకుంటారు. ఇంకా మీ సైడ్ ఎట్లా అంటే అంతా మంచిగా అ.